హలో
హలో
హలో
ఆ అక్క
హలో
హలో
ఏం చేస్తురా
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది రా ఏం చేస్తున్నావ్ హలో
ఏం లేదు ఏం లేదు పడుకోనున్నా
అను
లేదు ఫాస్టింగ్ ఉన్న
ఆహా
హలో
ఆ వినిపిస్తుంది చెప్పురా
హలో ఉ తిన్నావా అక్క నువ్
ఆ తిన్నారా
ఏం చేస్తున్నావ్
ఏం లేదు మ బాబుని పడుకోబెట్టినా ఇప్పుడే తరబుజ జ్యూస్ చేసిన
అవునా
ఉ
ఉ
ఏం తిన్నావ్ మరి పొద్దుగాలా
ఉ జీరా రైస్ పప్పు టమాటా
ఉహ్ అయిపోయిందా మీ ఫ్రెండ్స్ పడుకున్నారా
ఉ అవును ఎవ్వరు లేరు వాళ్ళు
ఎందుకు ఎటుపోయారు
ఇద్దరేమో ఇంటికెళ్ళారు ఒకరేమో క్రికెట్ ఆడినికి ఎల్లారు
క్రికెటా
ఉమ్
ఓహో
స్పోర్ట్స్ అయితున్నాయి అయితే
ఆహా స్పోర్ట్స్కెల్లరా
ఉమ్
ఆహా ఏం చేస్తున్నావ్ ఇంకా
ఏం లేదక్క నార్మల్ గానే ఉన్న స్నానం చేయ లె
నీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందిరా
హలో
ఆ మీ అత్తమ్మ వస్తుందంటగా ఇంటికి
ఎందుకు
ఏమో మో వాళ్ళ మామ మీ మామియ్యతో గొడవ పడి వచ్చేస్తుందంట
అయ్యో నాకు తెలియదు నాకు పొద్దున్న మా మామయ్య ఫోన్ చేసిండు ఫోన్ నేన్ నిద్రలో ఉన్ నా నిదలుండి మమ్మీ నెంబర్ చెప్పు ఒకసారి నా దగ్గర పోయింది అని చెప్పిండు
ఆ
తెల్వద్ మర్ ఎందుకో అని
ఆహా ఇచ్చినావా నువ్ నెంబర్ అయితే
ఆ మా మమ్మీ నెంబర్ ఇచ్చిన
ఆహా ఈ నాకు చెప్పిందన్నమాట
వాళ్ళ కొడుకుని తీసుకొని వస్తుందటనా
వాళ్ళ కొడుకు మాట ఇంట లేడనే ఆమె ఒకతె వస్తుందంట
ఇద్దరు లోళ్లి పెట్టుకున్నార అక్క వాళ్ళు
ఆ వాళ్ళిద్దరులోల్లి పెట్టుకుంటే ఇక ఒక్కతే వచ్చేస్తుందంటా మమ్మీ ఫోన్ చేసి చెప్పింది నాకు
అవునా ఏమో అక్క నాకు చెప్పలేదు మరి ఇంతసేపు నేను ఫోన్ చేసినా మా మమ్మీకి
ఉంహు అయితే చెప్పింది నాకు అప్పుడు పొద్దుగాలా ఇట్ల చికెన్ తేడానికి పోతున్నా అత్తమ్మ ఒ వస్తుందీ అని చెప్పింది
అవునా
ఆ తాతగూడున్నడుగా అందరు కలిసి జాతరకు పోతరంటా
మా అత్తమ్మను తీస్
ఆ మీ అత్తమ్మని తీసుకొని జాత్ బోయి జాతరలా జాతర చూసుకొని వత్తరంట
మా అత్తమ్మ నేనా పోయేది
ఉమ్ మా అత్తమ్మ కూడా ఫోన్ చేసి చెప్పింది మీ మమ్మీ వాళ్ళకి పండుగ లేదుగా ఈసారి మన ఇంటికి రమ్మని బిలుద్దామని చెప్పింది ఐతే ఈసారి ఐతే సరే అని చెప్పినా మీ బావంట చెప్పిండంట
అవునా
ఆ వాళ్ళని ఇరో ఈస వాళ్ళకిసారి పండగ లేదు కదా వాళ్ళన్ పిలుద్దాం నువ్వు మా ఇంటి పెద్ద కదా నువ్ ఫోన్ చేసి పిలువూ అని చెప్పింద చెప్పిండంట
అవునా
ఆ
ఉ హు
అయితే సరే మీరు ఫస్ట్ మీరు విలవండి తర్వాత నేను చెప్తా అని నేనన్నా
అవునా
ఉమ్ ఎప్పుడొస్తరు మరి జాతరకు పోయ్యి అని అడిగింది
ఉమ్
అయితే నేనూ అలూ ఉగాది తెల్లారొస్తరు లేకపోతే పండుగ రోజు పొద్దుగాలొస్తరు అని నేన్ చెప్పిన
ఉమ్
అవునా సరేలే మరి నేను ఫోన్ చేస్తా అని చెప్పింది ఎప్పుడు చెత్తదో ఫోను
ఎమో
పోయిండా మీ తమ్ముడు కాలేజీకి
ఆ అక్కడ మా వదిన వాళ్ళింటి దగ్గర ఉన్నాడు
ఓహో ఎప్పుడు పోతడు మళ్ళీ రూమ్కి
పోతడు కావొచ్చు ఈరోజు
ఆ హా
ఆ పొద్దున్న వీడియో కాల్ చేశుండే అందరు
ఆహా
అ తినేటప్పుడు చూసిర్రు
నైటా
ఆ మార్నింగ్ ఫోర్ థర్టీ కట్లా ఉమ్ చూసిర్రు
మా కొడుగుడా ఈ రోజు నాలుగు టీషర్ట్లు ఐదు లోయర్లు తీసుకున్నారు తెలుసా కొ
అవునా ఎక్కడ
ఆ వరంగల్ వచ్చినక్కడ పోచం మైదాన్ లో ఒక మంచి టాప్ పడ్డది
అవునా
ఆ అయితే అక్కడ తీసుకున్నారు మంచిగా ఈరోజు పెనింగ్ అయితే ఆఫర్ ఉంటే ఏ పోయి షాపింగ్ చేసను అంటా అయినయంట
ఆహా
మా పండు కోసం మళ్ళీ ఇంకేమైనా వండాలి ఏం వండన్ లేదు అందరిని తినిపియాలి సాయంత్రం
సరే సర్
ఊ నేను కూడా డ్రెస్ కొనుక్కుందామా అనుకున్నా ఒక డ్రెస్ కొనుక్కుందామా అనుకున్నా నాకు డబ్బులు వచ్చినాయి ఆ డబ్బుతోని ఒక డ్రెస్ కొనుక్కుందమంటే వద్దు అంటున్నారు
అవునా
ఊ మెట్టలు కూడా చేపిచుకోవాలరా మెట్టెలు కూడా చేపంచుకోలేదు పెళ్ళైన కా నుంచి
అవునా
ఆ మెట్టలు చేపిచుకొని చూద్దామంటే మెటలు పైసలు లేవు అది ఇదని అంటునారు
ఉహు
ఊమ్ పండవికి అదే డ్రెస్సా నీకు
ఆ ఇగ అదే హాఫ్సారి
ఆహో ఈ మంచి హాఫ్ సారీ కట్టుకోని ఫోటోలు దిగుతావా
ఊ
మీ వదిన హాఫ్ సారి తీసుకపోలే నువ్వు
లేదు తీసుకపోలేదు
ఎందుకు
నాకు సెట్ కాలేదు ఆమె బ్లౌజు
బ్లౌజ్ సెట్ కాలేదా
ఉమ్
కుట్లు ఇప్పడానికి లెవా దానికి
ఉన్నాయి ఇప్పిన కాకపోతే ఆమె కరెక్ట్ ఆమె సైజ్ కి కుట్టించుకుంది కదా ఆమె లెంగ్త్ కి కుట్టించుకుంది
ఆహా నీకు
ఆ నా లెంగ్త్ కీ సెట్ కాలే అది
ఆహా అందుకె ఇగ తీసుకోలేదా
ఉమ్
ఉహు ఇప్పుడు నా హాఫ్ శారీ వేసుకుంటే అడుగుతారా ఏమో ఈయమని నాక్ ఇత్తవా
ఇస్తా ఇస్తా నేను చెప్తా ఒకవేళ వాళ్ళు అడిగితే ఇక్కడ లేద అది కాలేజీ లో ఉందని చెప్తా త
ఆ నువ్వు అది వేసుకుంటావుగా పండుగ రోజు
పండుగ రోజు వేసుకుంటా మళ్ళ తీసుకోపోయినా అని చెప్తా
ఆహా లేకపోతే మీ మాక్క తీసుకుపోయింది ఎస్ కుంటా అని చెప్పింది అని చెప్పు
ఉ లేకపోతే అది మొత్తం ఖరాబ్ అయితదిగా
ఆ అట్లా ఒకసారి నువ్వు మీ అన్న పెళ్లికి కొనుకున్నది కూడా ఖరాబ్ అయింది
కోప తీసుకున్నా
ఉ నువ్వు ఎప్పుడు వేసుకుంటున్నావ్ మరి
అ ఇది టెక్ ఫెస్ట్ ఉంది మాకు
అదే మీ దాంట్లో పెట్టిరు కదేమో నైట్ ఈరోజు పార్టీ ఉందని ఏ రోజు
ఆ ఉంది థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్
మీదేనా ఆది
అవును అందరికిగా కాలేజ్ అంతా
ఆహా ఉ ఇంకే ఏం చేస్తున్నారు
ఏం లేదు పడుకోనున్నా ఇంతసేపు ఆ డ్రామా చూసినా
ఆహా అవును వచ్చింది నేను కూడా చూసిన ఎన్ని రోజులకి ఈ రోజు వచ్చింది
ఆవును
నేను కూడా చూసినా ఈ రోజు వాళ్ళు కూడా లేరు ఒక అమ్మాయి చిన్న అమ్మాయి ఒక్కతే ఉంది పెద్ద ఆమె వాళ్ళందరు తో వెళ్ళిపోయిరు
అవునా
ఉ మా అబ్బాయి ఇప్పుడే ఆడి ఆడి ఇప్పుడే పడుకున్నాడు
ఆహా
ఉమ్ ఉహ్ ఏంచేతనవ్ ఉతిగనే ఉన్నావా
ఏం కర్రీ చెస్నవ్
నిన్న నైట్ టమాటో చట్నీ చేసిన
ఉ
అదే ఉంటే అదే వేసుకొని బాక్స్లు వేసుకొని పోయిండు మీ బావ
ఆహా
మేము కూడా అదే తిన్నాం మళ్ళీ ఈవినింగ్ ఏమైనా వండాలి
ఉహ్
ఈవినింగ్ మా అత్తయ్య హరీస్ తందూరి చికెన్ అవి పంపిస్తుందంట
అవునా
ఉ అది అది ఒకటే ఏం కూర వండా లా అది లేకపోతే ఏమైనా కూర చేస్తా సైన్
ఉహ్ నేను కూడా వెళ్ళాలిగా సెవెంటీన్త్కి వెళ్ళాలి ఇంటికి
వెళ్తావా
ఉ
ఏమైంది సెవస్ సెవెంటీన్కి వెళ్ళిపో
ఉ సెవెంటీన్త్ కెళ్తా
ఉహు సెవెంటీన్ కి వెళ్ళి మళ్ళ ఎన్ని రోజులుంటవ్
ఫండగా తెల్లారి ఒక రోజు ఉంటా నెక్స్ట్ డే ఇక వచ్చేస్తా కావచ్చు
అయ్యో మీ అక్క
ఉమ్ ఒక టూ పండగ తెల్లార్ ఒక్కడే ఉంటా నెక్స్ట్ డే ఉంటా కావచ్చు అంతే మళ్ళ నాకు మిడ్ ఉంటది ఎగ్జామ్స్ ఉంటయ్ అందుకే
ఆహా
ఉమ్ ఒకవేళ లేకపోతే ఉంటా ఒక త్రీ ఫోర్ డేస్
ఆహా
ఉమ్ మా ఫ్రెండ్ ఉంటే ఉంటా లేదంటే ఒచ్చేస్తా ఎందుకంటే మళ్ళా నేను మళ్ళామె పోతే నేనొక్కదాన్నే పోవాలి
ఆహా మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎప్పుడు పోతే అప్పుడొచ్చేస్తవా
ఆ అంటే మేమేం అనుకున్నాం ట్వంటీ ఫోర్ కి వచ్చేద్దాం అనుకున్న
ఆహా ఎప్పట్నుంచి ఉన్నాయి మరి మిడ్ ఎగ్జామ్స్
ఉంటాయి కావచ్చు ఇగ ట్వంటీ ఫోర్ ను ట్వంటీ ఫోర్ తర్వాత
ఆహా
అందుకే ఇగా చూడాలి ఒస్తదో ఒక టైమ్ టేబుల్ కాని చూడాలి ఇగ దాన్ని బట్టి
ఉహు సర్లే మరి స్నానం చేస్తా అన్నవు కదా స్నానం చేసిరా
ఉమ్ సరే అక్కా
ఉమ్ సరేరా బాయ్
ఉమ్ బాయ్